హలో ఆ ఓ.
ఉమ్. చేత్తో తిన్నావా.
తినేసిన ఆహ్.
ఏంది తి ఆ టమోట కర్రి కదా.
ఉమ్మ్ ఉమ్మ్. నువ్వు అన్నం ఏదొ చేస్తానన్నావ్. చేసినావా.
చేస్న.
హుమ్.
హుమ్మ్.
ఇంక్ లేచాక తింటారా అందరు.
హుమ్మ్ లేచాక అందరం కల్సి తింటాం.
ఉమ్.
ఉమ్. నాకేం తెలుసు. తీసినా ఇంకా చెప్పాలి నువ్వే ఉందేమో పాము పాము కొట్టినట్టు లేదు
తో
హ్మ్మ్ ఎంత పెద్దగ ఉంది తెల్సా అసలు పాము
హ్మ్మ్
ఉహు
అదేమంటే ఇంకా ఆడనుంచి పోవట్ అదే నాకశ్చర్యం గా ఉంది
అదే కదా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఉంది
ఉమ్
ఎంత పెద్దగ ఉందో అది పాము ఉహు పెద్దగా ఉంది బక్కగా పొడుగ్గా ఉంది
ఉమ్
హుమ్మ్ హ్మ్మ్ హ్మ్మ్
ఇంకా నేను రేపే పోదామనుకు కుంటున్నా
రేపే
హ్మ్మ్
నాకైతే రెపు మంచిగా తినేసి మండే కాగాని ట్యూస్డే కాని పోదామ ఇ ఉంటాన్న చూడాలి ఇంకా ఏమేం ఏం తీసుకోపోతావు రేపు తినడానికి
నేను ఇంటికి వచ్చినప్పుడు ఏం తీసుకెళ్ళను మా ఇష్యూస్ తిినేంటివి ఏమన్నా ఉంటే అక్కడే కొనుక్కుంటాను నేను అంతే
అవునా నేన అయితే ఆడుకోం నేంది ఇంటికని నుంచి ఎతుకోతా
నేను అవన్నీ ముందే తీసుకొని ఎత్తుకొని పోవడం అలాంటివి ఎప్పుడు చేయలేదు ఏమన్నా కావాలనిపిస్తంది ే అప్పటికప్పుడు ఆడేవి తీసుకునిండా వాళ్ళు అట్మాకి
ఉహ
హ్మ్మ్
హ్మ్మ్ నాకేం లేదబ్బా ఇంటిడకాడ నేను ఎత్తుకున్నా బయటికి పోయేయి బరువే కానీ కాఫీకి పోత కాఫీ టీ మాత్రం కఖచ్చితంగా పోత ఆడ తింటే ఎందింట తెల్సా నేను కాఫీ లేకపోతే సమోసా అది మించితే ఎగ్ పఫ్ ఇంకంతె, ఎప్పుడన్నా గోపి తినాలినిపిస్తే గో అంతే ఇంకా
న అంతేలా ఇంకేం లేదు నేను చూసి ఒకటి ఇంకా దాంట్లో కొత్తగా యాడ్ చేయడం
ఇంటి దగ్గర నుంచి తీసుకోని పోతే, ఎప్పుడు ఆ గ్లాస్త అబరికి నచ్చు బయడి పోయే పని లేకుండా బుక్స్ ఏం తెసుుకోవాలిదా ఇంటికి
ఆ ఏం తెచ్చుకోవాల ఇంకేంన్నాయిలే రాశఖంత్ తేలా నేను
అవు మరే పెళ్లిపోతా
గ రేపల్లి పోయిహ టూ హు తర్టీకి బస్ ఉందిడు
హహ
టూ థర్టీ అంటే ఈవినింగ్ ఫైవ్ టెన్ కి ఫైవ్ టెన్ అలా తిరుపతిలో దింపేస్తది
మ్
మల్లింక ఇక్కడ నుంచి ఆడికి వన్ అవర్ కదా సెవెన్ ల ఉంటాడట
మ్ మ్
ఇంకా ఈ ఎండకు మధ్యాహ్నం జర్నీ చేయాలంటే కూడా అవ్వదు బస్సు
అవును బేజారు వస్తది
ఆ ఆ టైమ్ లో కూడా ఎక్కువ వేడి ఉన్న కద
అవును
ఓహో
కానీ అంత వేడిగేం అనిపిలేదు అబ్బా నాకైతే మొన్న వచ్చేటప్పుడు. ఎండ ఎక్కువగా లేదు మొన్న వచ్చేటప్పుడైతే.
మ్మ్ హ్మ్ ఎండ ఉంటే మాత్రం హ్మ్
మ్మ్ మ్మ్ హ్మ్
ఇంగ ఇప్పుడు కూడా అంతేగా వచ్చేటప్గుడు ఫుల్లుగానే ఉంటారు కదా
ఇప్పుడు చూడాల ఆఫ్టర్నూన్ టైం కి వచ్చేకి ఒక్కదాన్నే నైట్ అయిపోతుంది వచ్చేసరి కే ఆ బస్ స్టాండ్ పోయకి ఆటోలు ఎవరికి రావు పోయాకి అంటే యాభై అడుగుతాడు అటు నుంచి యాడికి వెళ్తుండు యాభై అడిగే కాయతవ
ఆ టూ తెలుసి నడుచుకో వచ్చేసేది ఆడి నుంచి అడికి
అదేమో వాయ అంటే వాళ్ల గేదె కూల్ లేకపోతే నడుస్తం న గేదె ఉండం తప్పదు గదా ఆడ ఎక్కిస్తావా నువ్వు హ చూడాలి ఇస సార్ నేను మండే గాని ట్యూస్డే గాని ఆఫ్టర్నూన్ టైంకోలేపో పోతే మార్నింగ్ ప్యాసెంజర్ కు కూడా మార్నింగ్ ప్యాసింజర్ వస్తేలా గు మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ అయి తి పిజీ లో సిక్స్ థర్టీ చదన్కుంట దానికి దీనికి వన్ అవర్ డిస్టెన్స్ అంతే అదే టూ థర్టీ చెట్నా స సవన్ థర్టీ కు ఉంటా సంగటి సంగటి పైట్ ఉంటా మొద్లే దాన్ని
హ
హా
ఆవు
వీళ్ళు ఇంకా రా ల్యా ఒంటి గంటలకు ట్రైన్ వచ్చిండడి ఇంకా రాలేదు
హా
నవుకి బోలా హలో హలో ఎక్కడ్ కి పోలేదు దవా అంటడి ఎక్కడికి పోలేదావా అండి
నా ఫ్రెండ్ పిల్చునింది ఈ రోజు వాళ్ళ రంజాన్ అని రండి ఇంటికి ఓకే అని అందరిని మిస్ అయిపోం నామ్ అందరం ఇంటి కాడ ఉండి
ఊహూ మాకు లేవ్ మాకు ఏం లేదమ్మా మాకు ఏం పాయసం వచ్చింది రెండు రెండు ఇళ్ళ నుంచి పాయసం వచ్చింది
హ్మ్
పిలుస్తారా మ ఆ
టేస్ట్ మనలాగే ఉంటుందా లేకపోతే
లేదు లేదు కొంచెం కొంచం రెడి ఉండదు అంటే బావుంటది అది చేస్తే పలకడు కానీ మామ కూడా బాజేస్తది అరే దానికి దానికి ఆన్సర్ తెలవదు వాళ్ళు ఏదో ఒకటి గా చేస్తరు ఏదైనా ఏసి చేస్తరు నందులోకి
నేనందుకని ఎప్పటి నుంచో నా ఫ్రెండ్ ని అడుగు తూ ఉన్నా అక్కడే జాస్మిన్ అని ఒక పిల్లో నన ఇంతకు ముందు రమ్మనింది అందర్నీ సండే ఇంకా ఏడ పోయేది అందరం ఇం ఇంటి దగ్గర ఉన్నాం నేను ఒక్కదాన్నే కాదు కదా నేను వాడ్ డు ఇంకా మా రూమ్ లో పాప ఇంకా అక్కడ ఇద్దరు అన్నలు
ఊహూ
అందరినీ పిలిచింది నేనెప్పుడూ అడుగుతూ ఉం బిర్యానీ చేసుకొని రావచ్చు కదా నా కోసం నేను ఎప్పుడు తినలేదు బాగా చేస్తారంట మీరు అని
హ్మ్
అందుకు రండి ఒకేసారి అందరు పండక్కి అందరికి చేసి పెట్టినప్పుడు తినేసి అందరు వద్దురు అనింది ఇంగ ఎవరి పాటుకి వాళ్ళం లో ఉన్నాం పోతితే ఇంకా ఆ ఇవి వచ్చేసినాక నెక్స్ట్ సండే అలా పోయి వచ్చేదో ఏదో చేయాలి
అయినా ఫెస్టివల్ టై లో పోతేనే బాగుండాలి మధ్యలో పోయ కంటే
జలేంగదా పోవాలనే అనుకోంన్నాం ఇంటికి రాకుండా అక్కడికి వెళ్దాంలే అని ఇంకా అందరు ఒకరు లేకపోనా లా ఇంకా ఎందుకులు అని ఇంకా అందరం ఇంటికి వచ్చేసాం
హ
ఊ
ఇంకా
బాహ మూర్తి మంటగానివా ఊ
ఇంటియా
లిప్స్ లిప్స్
హమ్
ఫాలిన్ ఇంత క్ ముందు ఇల్. అంత పగిలిపోయి ఇట్లా అయిపోతది అయి. వైన్ నేచర్ ఫేస్. సు అట్లా మళ్ళీ ఇంటికి వచ్చ. నాక్ స్టార్ట్ అయింది.
అయ్యో అయ్యే.
లిప్స్ మీద ఎక్కువగా ఉంది. ఫుల్ మంట అది.
అ
చల్లగా అయిపోయినాయి.
హ
అమ్మో స్కిన్ కి. వచ్చింది గానీ ఫేస్ క్రీమ్ లిప్స్ కి ఏమ్ ఇవ్వాల లి సిబ్రో ఏదో ఒకటి రాసి ఇచ్చింది. పోయిండు.
అడగాల్సి. అయ్యయ్యో.
అంతా చూపించాడు ఈ నే నైట్. లిప్స్ కూడా వచ్చింద నాట్. రోజు ఆయింట్మెంట్ చ్చింది తగ్గిపోయినే ఉనింది దానికి ఎట్లా వడ్డిస్తాము తింటాండ్లా
హలో
ఉమ్మ్ ఉమ్ ఏంటి హలో హలో ఏందొ నీ వాయిస్ బ్రేక్ బ్రేక్ అయిపోతావుంది
ఇప్పుడు
అ వినిపిసాంది ఆ వినిపిసాంది ఇప్పుడు.
ఒక లిప్ బాం వాడు తూ ఉన్నా తగ్గింది అది స్టార్టింగ్ వచ్చినప్పుడు సరే అని చెప్పి కొన్ని రోజులు ఇంకా తగ్గిపోయినదాన్ని నార్మల్ గా యూజ్ చేద్దామని అదే లిప్ బామ్ నయితే పూష్